హలో హలో
హలో బాగున్నారా
ఆ బాగున్నా బా నువ్ బాగున్నావా
బాన్నాన్నారబ్బా నువ్వు బావున్నావా ఎం జేతావ్ కాళియే
కాలియేనా
ఆ వంట అయిపోయింది
అవునా ఏం కర్రీ చేసినావబ్బా
ఇయాల పొద్దున పప్పు వండిన సాయంత్రం టమాట ప చరా పుదిన పచ్చడి జెసిన
మ్మ్ అబ్బా నీ వాయిసు కొంచెం స్లోగా వస్తుంది అబ్బా కా గట్టిగ మాట్లాడు కొంచం వినిపించట్లేదు టమాటా పచ్చడి చేసినావా
ఆ అవునబ్బా
పిల్ పిల్లలు ఏం చేస్తున్నారు అబ్బా
పిల్లలు ఏం చేయట్లే ఆడుతున్నారు ఒకళ్ళు హోంవర్క్ రాసుకుంటారు ఒకళ్ళు ఫోన్లు చూస్తున్నారు
అవునా
మీరేం చేస్తున్నారు ఏం కూర వండినవ్ ఆ అయిపోయింది ఏం కుర్రా వండినావ్
నేను వండాలి ఇప్పుడు ఎగ్స్ ఎగ్గుకూర
అవునా
అంటే స్పెషల్ ఉందిలేగాని ఎల్లుండి కొంచెం ఫంక్షన్ ఉంది అటెల్లాలి మళ్ళీ దానికి దీనికి ఎందుకని మొన్న ఉగాది కే మటన్ తెచ్చుకున్నాం మీరు ఉగాది ప పండుగ ఎట్లా జరుపుకున్నారు అబ్బా
బానే జరుపుకున్నాం అబ్బా ఇంట్లో పూజలు జేసుకున్నాం దేవుడికి కొబ్బరికాయ కొట్టాం నైవేద్యాలు చేసినం ప్రసాదాలు పెట్టాం
ఆ
మీరేం చేశారు అబ్బ ఉగాది పండగ కి
అవే డబ్బా
ఆ చేసినా ఉగాది పచ్చడి చేసినం భచ్చాలు చేసినం
ఆ అవి ఎట్టా చేస్తారబ్బా
ఏ లేదబ్బా శనగ పప్పు ఉడకభెట్టి
ఆ
శెనగపప్పు ఉడక పెట్టిన తర్వాత ఈ బెల్లం ఉంటదిగా బెల్లం బెల్లం కలుపుకోవాలి చిన్న పప్పును బెల్లం కొంచెం చపాతి పిండి ఆ తురుపుకోవాలి తురుముకొని ఆ రెండు మిక్స్ చేయాలి
మిర్చి వెయ్యి మిర్చి వేయ్యాల
ఆ మిక్స్ చేయ్యాలి బెల్లం అను పప్పు
ఆహా మిక్స్ పట్టాలా లేకుంటే ఏంటది
ఆ బెల్ల పప్పునే దంచాలి ఎక్కువ
ఆ అంటే ఉడకబెట్టినంక పప్పు ప్పులో ఒక రెండు మూడు విజీలు వచ్చిన తర్వాత దంచాల
ఆ దంచాలి దంచాలి దంచుకున్నంక అది బెల్లం కలుపుకుంటే చిన్న లడ్డూలాగా చేసుకోవాలి ముద్దలాగా
ఆ ఆ మరి ఈ బొబ్బర్లు మనం మైదాపిండి తోటి
గోధ గోధుమ పిండితోనే చేస్తా గోదుమ పిండి చపాతి పిండిలా కలుపుకొని చపాతి చేసుకోవాలి చపాతి చేసుకున్నా ఈ ముద్ద అన్నది అలా పెట్టాలి ఇలా పెట్టి మామి ఫోల్డ్ చేసుకోవాలి అంటే మొత్తం ఆ ముద్దని కప్పేయాలి కప్పేసి చిన్న చపాతీ లాగా అయితది దగ్గరకి
హా
అప్పుడు మనం పెనం మీద నూ నూనె గాని నెయ్యి గాని వేసి కాల్చుకోవాలి ఇగ మనకి రెండు రోజులైనా నిలువ ఉంటాయి అవును
అబ్బా ఇప్పుడు అది కాదు ఇప్పుడు గోధుమ పిండి బెల్లము ఆ మళ్ళీ శనగపప్పు ఉంటే చాలా ఈ మూడు
చాలు ఈ మూడు ఉంటే చాలు యాలుకాయ వేసుకుంటే వేసుకోవచ్చు
యూట్యూబ్ లో చూస్తే ఏదేదో కలుపుతారెంది అబ్బా
ఇలాచ్చి ఇలాచ్చి వేస్తారు సోంపేస్తారు అవన్నీ లేకపోయినాంండ పూర్తి అ వసుకో మనకి ఏం దొరికితే అందుబాటులో అవి చేసుకోవ ఆయిల్ తో చేసినా రుచికరంగానే ఉంటాయి అవి
ఎప్పుడు చేయలేదు బొబ్బట్లు ఒక్కసారి అయినా చేయాలి అని అనుకుంటున్నా
మేము ఇట్లా చెప్పంగనే మా ఇంటి దగ్గర అమ్మాయి కొత్తగా పెళ్ళఅయిన అమ్మాయి లేదు మేం చెప్పంగానే వేసేసింది మంచినే కుదిరినాయి అక్క
అవునా ఇప్పుడు నేను అట ఇట్టు కొంచెం పనికి వెళ్తున్నాలేగాని అనే ఇప్పుడు సమ్మర్ లో అయితే పిల్లలు కూడా ఉంటారు కదా అప్పుడు చేద్దాం అది ఎప్పుడైనా చేసుకోవచ్చు కదాబ్బా
ఎప్పుడైనా చేసుకోవచ్చు మేము కూడా సమ్మర్ లో చేస్తనే ఉంటాం ఎప్పుడ మా ఇంట్లో మా పెద్ద వాళ్ళకిత్తిన బుద్ధు కా అనప్పుడు చెస్తనే ఉంటారు
ఆ
అ
తిన్నావా అబ్బా మరి
ఇంక తిన లేదబ్బ తినాలి మీరు తిన్నారా
ఆహా అమ్మనున్నయి జాబ్కి వెళ్తున్నావా
ఆఫీస్కెళ్తాన్నబ్బా
వెళ్తున్నావా అబ్బా
సర్లే ఉంటన్న
ఎప్పుడు వచ్చినా
ఇయ్యాల పై అయింది వచ్చే సరికి
అబ్బా ఇవాళ సండే కదాబ్బా
సండే గూడా ఉంటది మాకు
ఆ
అన్నే మార్నింగ్ లెవెన్ కెళ్నా ఈవనింగ్ ఫోర్ కీ ఆటోలు దొరక్క మనకి లేట్ గ అయితయ్ గద ఆటోల వల్ల ఐదైంది ఒచ్చేసర్ ఫోర్ థర్టీ అ‌ ఇంట్లో పనే సరిపోయింది ఆ అబ్బ
పిల్లల్ని తీసుకెళ్ళినవా
ఆ తీసుకెళ్ళిన ఇయాల సండే గదా తీస్కెల్నా వాళ్ళు ఫోన్ ఇచ్చుడే సరిపోయింది ఒక ఫై ఫిఫ్టీ రూపీస్ వరకు వాళ్ళ గొనిచ్చినా బాక్స్ తీసుకెళ్ళ వాళ్ళక్
మొన్న మీ ఇంటికెల్లినవా అబ్బ
ఏ పండక్ అబ్బా
ఏ ఏ ప శివరాత్రికా
ఎల్లలే ఎల్లలే ఇప్పుడు ఎల్లలే ఈ మ
ఏయ్ ఈ మధ్యలో ఎప్పుడో అమ్మోళ్ళ ఇంటికి ఒచ్చినట్టూ ఫోన్ చేసిన
ఆ ఈ మధ్యల ఏ ఆ వాళ్ దేవున్ని పెట్టుకున్నప్పుడు ఎళ్ళిన మేడరం సమ్మక్క సారక్క జాతర ఆ టైమ్ లో ఆ ఫిబ్రవరా మార్చ్ జనవర్లో జనవర్లో ఎళ్న
జనవరిలో వెళ్ళినవా ఆహా
టైం
నేను ఎప్పుడు వెళ్ళానో నాకే గుర్తుకులేదు
ఉహుహుహు జనవరి అంటే ఇగ ఆ టైం లో మరి అన్నం దిన్నరా
లేదబ్బా ఇంక కూర ఒండుకోలే కూర ఒండుకోవాలి
కూర ఒండుకోలేదా సరే పొద్దున్న ఏ టైం కి లేత్తన్నవ్ అబ్బా
ఫైవ్ ఓ క్లాక్
ఫైవ్ ఓ క్లాకా పిల్లలు లేస్తున్నారా స్కూల్ కి వెళ్తున్నారా టైం కి
ఆ
టైంకి ఎళ్తున్నారా స్కూల్ కి పిల్లలు
మా ఆయనే పంపిస్తున్నాడు
రడి చేసి పంపిస్తున్నాడా
మాయనే వాళ్ళకి నేను పట్టించుకోవట్లేదు పిల్లల్ని
అన్నం మంటా ప్రిపేర్ అయితంద మరి మార్నింగ్ పూట అంత ఎర్లీగ
ఏంటబ్బా
వంట ప్రిపేర్ చేస్తున్నావా ఎర్లీగా అంటన్నా
ఆ లేదు తు లేచి వంటం ఇంటి పని మొత్తం చేసుకొని వెళ్ళిపోతున్నం ఆ తర్వాత మా ఆయనే పిల్లల్ని చూసుకుంటడు
మరి రేపటికి ఏం చేస్తన్నావ్ కర్రీ రెడీ చేసి పెట్టుకున్నావా రేపడి రేపు ఏం కర్రీ ఏద్దాం అనుకుంటాన్న
రే ఏ కర్రీ ఏం చేద్దాం ఇంట్లో ఎం టమామటలు ఉన్నయ్ పుల్లటియి
ఏమా ఊహూ మా చిన్నన్న గోకేమో పచ్చడి దినడు టమాట పచ్చడి
బాగునుంది ఇప్పుడు మన నాటు టమాటాలు ఒచ్చినయ్ కదా అబ్బా
అవును నాటు టమాటాలే పుల్ల పుల్ల ఉంటయ్ అన్ని
పుల్ల పుల్లగా బాగుంటది ఇప్పుడు
అవును అవును
నేను అదేచేసిన
అవున అదే పెద్ద బాబుకు భోజన పచ్చదు ఎక్కడికబ్బా
ంటగాదానువు
ఆ ఆ అవును ఆ చేస్తా చేస్తా హాలడేస్ లో పిల్లల్ని అమ్మ వాళ్ళని అపంచిన అ పడుాల
ఆ పిల్లల్ని పిల్లలు కొంచెం పెద్దగానే ఉన్నారు అబ్బా
అవునవును ఎక్కడ భయనేర వాళ్ళు కూడా పిల్లలు
మీ పె పెద్దోడుకి ఎప్పుడు టెన్నా
నైను నైనా
నయన వాడి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు
డువెన్ సెవెన్టిన్ మ
ఆ
సెవెంటీన్
మంత్
మే మే లో బర్డే
మేనా
ఉ
ఓ
అ
మాొ మా పెద్దడితో కూడా మేనేలే కాకుండా ఇరవై తొమ్మిది
పెద్ద తఖ ఆరో తారీఖు న ఆరో తారీఖు ఇయరు
ఎవరిది
పెద్ద బాబు బడే ఇయరు
ఆ సెవెంటీనే సిక్స్టీన్ లో మ్యారేజ్ సెవెంటీన్ కి వాడు
మాటగా పిల్లలు
ఆ మరి వీచిన్నోడు
నా చిన్నోడు నైన్ంటీన్ జనవరి బర్డే
నాయంటినా మా వాడిదేమో నా యైటినే గాని జూలై ఇరవై ముప్పై
రేండొడు పెద్దోడు మీవొడు
ఉ
రెండోడు పెద్దోడు అయితే మా వాడికంటే నేలళ్తేడా
మాయనే మా పెద్దోడే మా పెద్దోడు ఏయ ఆరు నెల ఏడా కొంచెం ఎక్కువనే టైం ఉంది
ఆ మా మా బాబుకి మీ బాబుకి ఆమెంత ఎడచ్చింది నోడుతన్నా మీచిన్న
మా వాడు వాడు వతలు పడ్డాడబ్బా కొంచెం పొట్టుకనే ఉన్నాడులే కానీ పెద్దడుయితే అతే నబ్బుజాంనికిడొస్తాడు
ఆ
ఆ వాళ హైడ్ బాగానే ఉంది
సరే అబ్బా ఉంటా థ్యాంక్ యూ ఉంటా బా